బాగున్నావా
ఆ బాగున్నా మీకు బాగున్నారా
ఆ ఏం చేస్తున్నారు. సాయంకాలం పనులు అయిపోయినాయా
హలో
హలో సాయంకాలం పనులు అయిపోయినాయా ఏం చేస్తాను్రు హలో
హలో
హలో వినిపిస్త వినిపించలేదా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి.
టీ తగిండ్రా
ఆ ఇప్పుడే టీ తాగినాం మీరు తగిండ్ర
ఆ తాగాము
అంటే ఏ
అవునా
ఆ మన ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానయితే ఆ మీరు
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం.
అవునా మీరు
ఆ తాగలేదు ఇంకా పెట్టుకు కోవాలి కొంచెం ఎండ ఉంది కదా తగ్గి తర్వాత పెట్టుకుందామని
అవునా తిన్నార మరి ఆఫ్టర్నూన్
తిన్న
అ
సాయంత్రం పనులున్నాయ్ చెయ్యాలె ఇల్లు వూడవడం వాకిలు ఉడవడం గిన్నెలు దోమడం అవి జేసుకొని వంట చేసి చెయ్యాలె
తోముకోవాలి ఇగ కాలేజ్కి తీసుకెళ్లిన బాక్సులు అవి ఉన్నాయ్
హ్మ్ మీ పట్టణాల్లో మంచిగా ఉంటాయ్ కదా బిల్డింగ్ మీద బిల్డింగ్ ఉంటాయ్ మంచి చల్లగుంటది వాతావరణం
కోవాలి
హ్మ్ పట్టణాలల్లా మంచి
అవును చల్లగనే ఉ రె ఇన్న
అపార్ట్మెంట్స్ ఉంటయ్
వాళ్ళ కొంచ
అ అపార్ట్మెంట్స్ ఉంటాయి ఏసీలు ఉంటాయ్
వాళ్ళ
కొంచ మం బయటకి వచ్చి మాట్లాడరా బ్రేక్ అయితుంది మీ వాయిస్
అది ఇ కడుతున్నారయితే వినిపియదని అటెల్లినా ఇగ
కొంచెం బయటకి
మిక్సీ పడతాన్న
అవునా ఏం చట్నీ చేస్తా అంది అమ్మ
గుత్తి వంకాయ చేస్తాన్రు
అవునా మసాలా గ్రైండ్ చేస్తాందేమో
ండ్ చేస్తాంది ఇగ